హలో
హలో
హలో
ఆ ఎవరండి మా ఫ్రెండ్ జన్ ఆ జాన్ ఆఆ ను జాను తలీ బాగున్నావా
అ అంటీ మీర బాగున్నారా
ఆ బావునానమా ఆ పన్నెండు నిమిషాల ఏ కట్టా అది ఆ అ అయ్ ఉండు అలిపోతునవు ఏటి ఆ సరిగ్గా మాట్లాడాలి ఆ ఆ నువ్వు వెళ్ళిపోతుం యు మలి ఓతను మార్ అతుర్ మాట్ట్ ఆ బుజ్జి ఆ ఆహా బాగున్నానమ్మా మాట్లాడు
ఏం చేతన్నారో భోజనంఅయిందా
తిన్నానమ్మా నిన్న నుంచి బాలేదు నాకును ఇంగో రే పొద్దున్న హాస్పిట్ల్కి వెళ్దామని
ఆ పిల్ల ఏం చేస్థాంది ఆస్పిటల్కి కూడా తీసుకెళ్తలేదు మీమ్
నా తీస్ కేల్తలేదమ్మ తీస్ కల్తమన్లే చెప్పవా పన్నెండి కరమని వచ్చినయి ఆ అలాగేమ్మా ఏం చేస్తన్నారామ్మ అమ్మ బా వున్నారా
ఆ బావున్నారండి
ఆ ఇంకేం చేస్తున్నారా భోన్ చేసావామా
అయిందా అంటీ మీక్ అయిందా ఏం కరీ అంటీ
ఫిష్ అమ్మా ఫిష్ కర్రీ తాతయ్య గారు ఫిష్ తెచ్చారు అవుండేనా
మాది తాతయ్యా లేరా అండి అందుకని మొల్ తోట కాళ్ళు వండను
ఆ బానే ఉంటది తోటకొరక వాళ్ళు పులుసు ఉంటె బాగుంటది పంచదారేసి వడుతుంది అమ్మమ్మ నేను ఉండను గానీ ఎక్కువ అత్తయ్య గారూ హాప్ తాయారు
అదేలేండి ఆంటీ ఈ రోజు ఆ మామూలుగా అయితే మటన్ ఉండాలి ఇంట్లో
ఆ అవును
సండే కదా
ఆ రేపు పొద్దునే తీసుకెళ్తానందా మా కిడ్నీ పెయిన్ బావొచేస్తుంది రెండు రోజుల నుంచి
అయ్యో స్టోన్స్ ఏమన్నా ఉన్నాయాంటీ
ఆ టోన్స్ ఉన్నాయి ఎవరుకు అంకుల్ గారు చనిపోయినప్పుడు టోన్స్ వచ్చినాయి ఆ వాడనమ్మా వాడినా మళ్ళీ ఏంటో మళ్ళీ వచ్చేస్తున్నాయి ఉమ్
మళ్ళీ చూపించుకున్నరా
ఉమ్ చెప్పించుకోలేదమ్మ ఇంకా ఇగ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి నినేలదం అనింది పాపం ప్రసన్న నేనే ఇంకా రేపు పొద్దున వెళ్లొచ్చు అని ఊరుకున్నాను ఇంకా రేప్
ఎక్కడ గుడంలో చూపించుకుంటార తొనుకొస్తారా
తనుకలా అమ్మ తనుకులా
ఉమ్
ఆ తణకులా చూపించుకుందామని
అవి పెయిన్ ఎక్కువ వస్తాయి అనుకుంటా ఆంటీ కదా
ఆ పెయిన్ బా వస్తుంది
ఉమ్
ఉమ్
చూపించుకోవాల ఆంటీ
అదే చూపించుకుందాం అనేే పెయిన్ బా వస్తుందని చూపించుకుందామని
ఉమ్
ఇంకెలాగ ఉన్నారమ్మా అమ్మా వాళ్ళు అందరు బావున్నారా
ఉమ్ బావున్నారాంటీ
ఆ ఇంకేం చేస్తానరు
మా అమ్మకే మొన్నే ఆపరేషన్ అయింది
అవునా ఏమ్మా
కాలు విరిగిందాంటీ
అయ్యో ఆహా అయ్యో మరి చెప్ ఆహా
నలభై నలభై ఐదు రోజులు అవుతుందనమాట నిన్నే నిన్నే హాస్పిటల్
ఆహా వచ్చార ఏమ్మా పడిపోయారా
ఆ పడిపోయారు ఆంటీ
ఆహా అయ్యయ్యో పాపం లేతే వద్దును చెప్తే చూస్తక వద్దును ఇది అనలేదు కాకున్నా ఆ ఆహా మ నేను వద్దునమ్మా ఆహా ఆ ఎందుకో చూసొచ్చా ఆ అవునవును
అవ్వలేదానికి తర్వాత అయినా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను ఇంకా కుదరట్లేదు ఇదుగో అమ్మతో చూసుకోవాలి కదా
ఆ అవునమ్మా మీరుండేది గుడివమ్మ గుడివని అనుకుంటా
గా అదే తని తనకికీ కొంచెం దగ్గర
ఆ తనకు కొంచెం దగ్గర అప్పా ఏ ఒండ్రాజవారం సైడా
అదే పెనుమంట పెనుమంట్ర బ్రాహ్మణ చెరువు అత్తిలేమన్నా తెలుసా మీకు
ఆ తెలుసు తెలుసు నాకు తెలుసు బ్రాహ్మణ చె
పెనుమంటర్ పెనుమంటర్ పెనుమంటర్ దగ్గర అన్నమాట
ఆహా పోనీలా అమ్మ పెన్మంటర్ దగ్గర
ఉమ్ తనకులో చేయించామన్న మంట అప్పుడే అక్కడ ఉంటే వచ్చిందండి
ఉమ్
అయ్యయ్యో
ఆ
ఉమ్ అదేరా
కొంచెం పర్లేదు నిన్నే హాస్పిటల్ కెళ్ళొచ్చారు
ఆహా పోనీలే కొంచెం పర్లేదా సర్జరీ చేసారా ఆరోగ్యం మీద చేశారా
ఆ అవునాంటి
ఆ ఆరోగ్యశ్రీ నేగా ఉందిలే ఇప్పుడు
ఉమ్ నా పుట్టిన రోజు అన్నమాట మొన్న నెల మూడో తారీఖున
ఉమ్ హూ జూన్ మూడా మే మూడా
ఆ అప్పుడు యెళ్ళామ్ మా పెద్దమ్మ ఇంటికి యెళ్ళాం యెళ్ళాకా అప్పుడు అక్కడ అక్కడ ఆ రోజు వర్షం వచ్చిందం పైపు దగ్గర పైపు దగ్గర చేతులు కడుకుందామని యెళ్ళింది కాల్ జారిపోయి డ్రైన్ లో పడిపోయారు ఉమ్ ఆ రోజు ఇంకా అలా అయింది మధ్యాహ్నం ఆ మధ్యాహ్నం మధ్యా మనం మాట్లు రావుల పొలంలో భోజనాలు ఎట్టాం ఆంటీ బ్లైండోల్లు అదే కొళ్ళు కనిపిచ్చ వాళ్ళు ఉంటారు అలా భోజనాలు చేసి అలాగా మా పెద్దమ్మోల ఇంటికి యెళ్ళామ్ అన్నమాట మా తాతయ్య మా అమ్మమ్మ ఏమో ఇంటికి వచ్చేసారు
ఉమ్
అమ్మమ్మ తాత ఇలా వచ్చేసారు మేము అలా వెళ్ళామనమాట పెద్దమ్మళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా ఇంటికి కూడాళ్లేదు. మ జుడ్రలు అయిందన్ మాట
హుహు హుమ్ అయ్యో
ఆ రోజు అలా ఉంటే అలా నెక్స్ట్ డే నాలుగో తారీఖున తణుకుచేసాం అనమాట ఐదో తారీఖున ఆపరేషన్ చేశారు
అయ్యో పాపం మమ్మ అదే ఇంకా టైం ఉంత ఆహా టైం తగిలే వంతు ఉంటే మనకే గంతులేస్
అంతే అంటీ లేకపోతే ఇంటికొచ్చేసి పలం ఇంటికోచ్చేసి ఇది అనమాట.
ఆ అయయ్యో హ్మ్ ఒంటి మీద తగిలేదు ఉంటే అది పోదురా మనం ఎంత దూరమేలిన పోదు తగిలే యోగత ఉంటే తగిలే యోగత ఉంటే తగిలతది ఖచ్చితంగా
అవునండి ఆల్రెడీ అమ్మకి చేతులకు ఆపరేషన్ ఉన్నాయి. చేతుల చేతికి అయింది ఒకసారి ఆప ఆపరేశన్ బండిమించి పడిపోయింది ఇప్పుడు కాలు
కాలు అయ్యయ్యో డాడీ ఏం చేత్తరమ్మ
చేతు డాడీ లేరు అంటి చిన్నప్పుడే చనిపోయారు అమ్మ
ఆహాహా ఓకే ఓకే నాయమ్మ ఆహా పొండ్లే
ఉమ్ మాకు వన్ ఇయరూ
ఉమ్ ఉమ్ ఉహుహు అయ్యయ్యో ఉహుహుమ్ అయ్య అయ్యో
హ్మ్
అయ్యయ్యో పాపం పోనలే బానే చదువుకుని మరే ఎలాగా అమ్మకే పింఛనిస్తారా మాములుగా పెన్ష్ ఫెన్షన్ వస్తాద అమ్మ గారికి
ఆ పెన్షన్ వస్తుదంటీ
మీరేమో ఇంద్రాన చేతారమ్మా
మే నేనైతే ఇంకా అమ్మమ్మ తాతయ్య ఇల్లే చూసుకుంటారు మమ్మల్ని
ఆహా పోనీలే
ఆ ఇప్పుడైతే ప్రజెంట్ ఏం చెయట్లేదు ఆళ్ళకి ఏంటంటే ఇంట్లో ఇంట్లో ఉండి ఈ ఉండిలా కనబడాల అనమాట పొద్దున్నంచి సాయంత్రం దాకా బయటికి పంపించి ఇలా ఊ లేదు ఎప్పుడుని హ హైదరాబాద్ ఏల్తా న్నా జాబ్ చేయడానికి ఆ వద్దు అక్కడ బాగోదు దు మంచగుండరు అని చెప్ప
ఆ బాగుంటార మంజీరా వాటర్ బాగుంటది అక్కడ ఆ వాటర్ బాగుంటది మంజీరా వాటర్
ఆ బయట నీకు తెలి తెలిదు కదా వద్దు అని చెప్పి ఇంక పంపించలే అనమాట హ్మ్ ఇంకా అలా అన్నమాట ఇంక ఏళ్ళ ఈళ్ళ దగ్గరే ఉంటాం మరి వాళ్ళు పెద్ద
హైదరాబాద్ లో మంది ఉన్నారు జాబులు చేసుకునే వాళ్ళు హైదరాబాద్ లో బాగుంటది ఎలతే
బాగుంటదంటి కాని మరి ఇలా పెద్ద ఇల్ పెద్ద వయసు అయిపోయింది కదా అమ్మను చూసుకోవాలి కదా ఆ
ఆహా ముందు మనం వెళ్తే సెటిల్ అయితే తర్వాత అమ్మని తీసుకుని వెళ్తే బాగుంటది మేము అదే చుత్తన్నాం. కా వీల గురించే ఉండిపోయాం ఇక్కడ లేకపోతే మేము హైదరాబాద్ వెళ్ళిపోదు తమ్ముడు నేను ప్రసన్న అక్కడ బులిమన ఉన్నారు మాకు ఆ హా
అంటే అక్కడ చేసేవాడు కద తను ఉంటది ఉ
అ లేపోతే వెళ్ళిపోయే వాళ్ళమే ఇగో ఖాళీగా ఖాళీగానే ఉన్నాడమ్మా ఏం చె ఇలా ప్రజెంట్ ఎప్పు చిన్న చిన్న పనులు ఉంటే పనులోకి వెళ్తున్నాడు పాపం
అయ్యో
ఇక్కడే పొలం పనికి ఉంటే వెళ్తున్నాడు ఈ అమ్మమ్మ తాతయ్య ఉన్నారని మేము ఇంకెలి క కోలనేసి ఇంక ఇక్కడే ఉండిపోందాం మేము కూడా ఈ ఊర్లో ఉంటే ఏం రావు జాను హైదరాబాద్ వెళ్తేనే సంపాదించుకుంటాం మనం బోడు మంది హైదరాబాద్ వెళ్లి సంపాదించుకుంటున్నారు తెలుసా మా ఆడ పడచాలు మా కళ్ళ ముందరే ఇల్లు కొను కున్నారు కాయలి పోయి
ఎల్లు అంటే కొంచెం సెటిల్ ఇప్పుడు అక్కడికి వెళ్ళారు అనుకో అది ఏదన్నా వర్క్ చేసుకొచ్చు డు తమ్ముడుది ఏదన్నా చేసుకోవచ్చు అద దగ్గరలో ఏమన్నుంటే మీరన్న ట్రై చెత్తం
అంతే కదా మరి
ఊ ఇప్పుడు ముగ్గురు ము ఆ ముగ్గురు ఇంట్లో ఉన్నది వేరు బయటకెళ్ళి ఎంతో కొన్ కనపడుతది కదా చెప్
అంతే కదా కనపడతది కదా మరి అమౌంట్ ఇప్పుడు ఇది రోజుల్లో డబ్బులును బట్టే మర్యాద గౌరవం అందరికి చుట్టాలేంటి బయటోళ్ళు ఏంటి డబ్బు లేకపోతే మనల్ని చీప్ గా చూత్తరు ఎంతోకంత ఏదోటి డబ్బు ఉంటేనే చూత్తరు ఏదైనా
అవును ఇదేమో ఆటిలోనిటిలోకి వెళ్ వాళ్లేమో డబ్బులు సరిగ్గా ఇవ్వరు
అదే అదే
ఏదోటి చూసుకోవే ఎలా ఎందుకి అంటే ఇది బావుందంటది
అవును ఇంత ఇది తాత మామని మొదలుపెడితే మళ్ళీ వెళ్ళాక మేమును
ఊ అవునంటి నా నా నేను కూడా అంతే ఇంకా పెద్దోళ్ళే పెడతారని చూసు
పెళ్ళి అయిపోతల వాళ్ళని చూసుకుంటే ఆళ్ళ గురించిన ఇంకా ఎక్కడికి వెళ్తలేదు లేరా లేపోతే వెళదుంగని వెళ్ళిపోదుం గాని ఆ వాళ్ళ గురి వెళ్దాం
ఆ మరి ఆళ్ళ ఆళ్ళు వెళ్ళపోయి మనం వెళ్ళపోయిన తర్వాత ఆళ్ళని ఎవరు చూసే వాళ్ళు ఉండరు
ఉండరు కదా అదే మరి వచ్చింది చిక్కు ఆళ్ళు చూసి
వాల్ది ఆడుంటే ఆళ్ళదే వేరు అదే ఇంకా నేను అంతకే కాకపోతే వెళ్తానంటన్నావు
ఉహు
వద్దు బయట వద్దు అంటారు ఇక్కడ నుంచి ఇంట్లో ఎల్ళొచ్చేసి ఇలాగే ఏదైనా చూ చూసుకున్నాం అయినా అమ్మకి ఆపరేషన్ అయింది కదా చూసుకోవాలి కదా అమ్మని ఇంకా అని
నడిచేదాకా చూసుకుంటే సరిపోద్ది రా తర్వాత మనకి ఎలాగున్న ప లేదు
ఇంకా అందుకే అంటి అమ్మమ్మ కూడా ఇంకా చేయలేరు నీరసంగా ఉంటది
మరి పెద్ద వయసు వచ్చేస్తుంది పాపం ఉమ్ ఎఐ వీటిల్ తనే పడతావల్సితుంది బిపీలు షుగర్ల తోటి ఇదిగో నాకు బాలేదు ఇప్పుడు ఏం అం టారా డాక్టర్ గారని నాకు భయమేసేస్తుంది
చూ ముందే చూపించేసుకోండి అంటి ఎందుకంటే కొంచెం ఇంకా పెద్దదయిన తర్వాత అంటే మనం చేయలేం కదా ఆ ఆ ఆ బాధ పడ మీరు ఆ బాధ పడాలి నెక్స్ట్ మనకి ఎంత ఏమో అంటారో తెలీదు ఏం చేయాలో తెలీదు మనం పెద్ద పెద్ద హాస్పటల్ లోనే కట్టతారు
ఉమ్ తిరగలేము మన వల్ల అవుతుంది ఏంటి లచ్చలు అవుతే ఏదో కొంచెం అయితే మనం ఏదో దేవుడికి అలాగే దండం పెట్టుకుంటాను ఆరోగ్యాన్ని ఇ దేవుడా నా బిడ్డలకి ఏవో దారి చేసే దాకా ఉండమని ఆ అన్ని తరం పెట్ పెట్టుకుంటాను ఎప్పుడును ఉమ్ పెళ్లి పెన్ను కూడా పాపం మా ఇంటి దగ్గర అక్క వచ్చింది ఏదేవి అలాగ ఉన్నావు అంటే నొప్పి వచ్చింది అక్క అంటే పాపం ఆమె పాలక రిస్తా కొత్తే అలాగే ఏడ్చసాను నాకు ఎంత సేపు వాళ్ళ డిస్టి అంటే పిల్లలే ఏమ పిల్లలే నే కూడా లేకపోతే అంకులు గారు లేరు పిల్లలు
మరి అవును మీ మీరు మొత్తం సగబట్టాలి కదా మరి
అదే మరి ఆళక ఒక గట్ట కతుదాకా ఆ అకట్టేకిిచ్చ దాకా చ పెట్టుకుంటే మనకి గొడవ ఉండదు పిల్లలు మన పిల్లలో ఎవరు చూసినా ఇస్తారని నాకు బా బెంగ ముందే బెంగాళ్ళ గురించి